హలో అ హా నమ స్కారం అండి బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఖాళీ
అవునా అండి తిన్నారా అండి ఏమైనా స్నాక్స్ అలా
ఆ తిన్నామండి ఆఫ్టర్నూన్ ఏదో ఒక ఆలూ కర్రీ అండ్ రైస్
అవునా అండి
అవునండి
ఆ ఇప్పుడు మనము రైతు గురించి మాట్లాడుదామండి రైతు గురించి ఎంత ఉపయోగం ఉంటుంది మనకు ఎంత సహాయపడతాడు అనేది మాట్లాడదామండి
ఆ ఓకే
ఉమ్మ్ చెప్పండి ఇప్పుడు రైతు మనకి ఎంతో కష్టపడితే గాని మనం ఫుడ్ తినలేము కదండీ
ఆ రైతు దేశానికి వెన్నెముక రైతు లేనిదే మనుషులు ఉండలేరు
అవునండి ఫస్టు అవునండి రైతు పండిస్తేనే కదండి మనకు ఫుడ్ వచ్చేది
ఆ రైతులే లేకపోతే మనుషులు ఉండలేరండి కూరగాయలని మన్న ఇవి బియ్యం అన్ని కు మెయిన్ కూరగాయలు, బియ్యం ఇవన్నీ ఎలా వస్తాయండి. రైతు పండించ
అవునండి వారిని దేశానిక్ కి వెన్నముక్క అని ఎందుకుంటారు తెలుసా అండి మీకు? ఎందుకంటే హా వారు మనకి ఆహారం పంటలను పండించి మనకు ఆహారాన్ని అందిస్తారండి. రైతులు చాలా కష్టపడ్ తారండి. మళ్ళీ ఎంతో కష్టపడితే గాని ఇప్పుడు ఎక్కడైనా గూడా ప్రతి షాప్స్ లో గ్ గూడా అదంతా ప్చ్ అంటే ఏమి బియ్యము, బేర్లు అవన్నీ కొనడానికి, సరుకులు అంటారు అవన్నీ కొనడానికి రైత్ రైతు లేకపోతే మనం అవన్నీ కొనగలుగుతామా అండి.
లేదండి
పైగా రైతు ఎండనక, వాననక ఎంత కష్టపడతాడండి.
అవునండి ఎండకి, వానకి ఎప్పుడు పని చేస్తూ ఉండాలి.
అవునండి. రై నిజంగా అండి, ఒక రైతు కష్టపడినంతా ఎవరు కష్టపడరండి.
అవునండి రైతులు, దేశానికి వెన్నెముఖ
అవునండి పొద్దున్ లేచినప్పటి నుంచి మనం తింటేనే కదంటి ఏమన్నా చేసేది. ఆ తినడానికి ఉండాలన్నా ఫస్ట్ రైతే కదండి.
ఆ ఆ
ఆ నిజంగా అండి రైతు ఎలాంటి సమస్యల్ను ఎదుర్కొంటన్నారో మీకు తెలుసా అండి.
ఆ వ
చూడండి. ఒ ఒకవేళ పొలంలో ఉన్నప్పుడు వర్షం వచ్చినా ఆయనకి ఏమీ ఉండదు, వర్షంలోనే తర్చిపోవా లి
ఆ
వచ్చినా అలానే ఉండాలి, ఎండ వచ్చినా అలానే ఉండాలి.
ఆ
నిజంగా అంటి రైతు మాత్రం నిజంగా ఎంత కష్టపడతాడంటే, ఏ కలమశము లేక్ కోకుండా తన పంటల్, తన పొలంలోనే తను చాలా కష్టపడి దేశానికి అన్ అంతటిక ఆహారాన్ని అందిస్తాడండి
అవునండి
ఆ మరి అల అందుకే అండి మనం గూడా అన్నంని ఊరికే పడేయ్గుడ్దండి.
అవునండి
చే ముందు మనం ఒక రైతు కష్టాన్ని చూడాలండి.
అవునవును
ఆ రైతు లేకపోతే మనకు ఆహారం ఉండదు, జీవితం చాల కష్టంగా మారుతుందండి.
చాలా కష్టంగా ఉంటుందండి
ఇప్పుడు మనం ఒక్క రోజు తినకపోతేనే, ఆకలికని చొప్పి ఎంత కష్టపడి. ఎంత ఏడుస్తామండి. ఎంత తనకలాడుతామండి. ఫుడ్డు లేకపోతే
అవ్ అండి
అలాంటిది రైతు ఎండనక, వాననక మన కోసం కష్టపడి ప్రతి దే దేశానికి అంతటికీ చూడండి అందరుూ ఫుడ్డు లేకపోతే, అవుతుందా అండి.
ఆ మీకేమైనా పంటలు పడడం. ఎలా తెలుస్ పండిస్తారో తెల్
ఆ తెలుసు అండి ఈమె మొక్కజొన్న పండించడం తెలుసు ఇప్పుడు దానిమ్మ పండ్లని ఎలా ఎలా పెంచ మను లి ఎలా చేయాలి కూడా తెలుసు
ఆ ఎలా అండి
ఆ అదే అండి మేము అయితే మొక్కజొన్నని ఫస్ట్ ఫస్ట్ పొలం నంత మంచిగా దున్న ఆ తరువాత మరి వాటిని అంటే ఇప్పుడు ఇప్పుడు వర్షం వస్తుందని తెలుసు వస్తేనే మనం పంట వేస్తామండి
ఓకే
ఆ మరి అండి ఫస్ట్ మ మంచిగా దున్నుకొని ఒక విత్తనం అనేది నాటి
ఓకే
ఆ తర్వాత వాటికి వాటర్ పెట్టి అంటే డ్రిప్ ఇరిగేషన్ లాగా చేసి లేకపో కొద్ది వాటర్ అన్ని ఒక కాల్వలో పోయేలాగా చేసుకునేలాగా చేసుకొని
ఓకే
అలా అంత పండించుకోవాలండి ఆ తర్వాత ఒక త్రీ టూ మంత్స్ కి మొక్కజొన్న అనేది వస్తుందండి
అవునండి
ఆ ఫస్ట్ మనం నాటిని వెంటనే ఒక వన్ వీక్ కి చిన్నగా మొలకెత్తుతాయండి
అ అండి
పంట అయినా కూడా
అవునండి
మరి వాటిని ఎండబెట్టాలి ఆ మొక్కజొన్న నంతా పాపం అట్లాంటి టైమ్ లో వర్షం వస్తే రైతుకి ఎంత కష్టం అవుతుందండి ఒకవేళ వాళ్ళు చూసుకో కోకుండా ఎంత అండి వాటిని క కప్పి పెట్టాలి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకో వాటి
ఆ అండి
కదండి రైతు ఎంత కష్టపడతాడు కదండీ
ఈ దేశంలో రైతు కష్ట కష్టపడినట్టు ఎవరు కష్టపడరండి
అవునండి మరి ఏమంటే అంటే అందుకే కదండి జై కిసాన్ జై జవాన్ అని అంటారు
అవునవునండి
హు నిజంగా అండి ఆ రైతు ఎంత స్వచ్ఛంగా అండి పొద్దున లేచినా అప్పటినుంచి పొలంలో ఉండి అన్ని స్వచ్ఛంగా పండించుకుంటూ
అవునండి
సరే అండి పాపం ఇప్పుడు రైతులకి ఇప్పుడు సమ్మరు ఇప్పుడు రైతులకి వర్షం వస్తే అండి రైతులాంటి వాళ్లకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అండి
అవునండి
వర్షం ఎందుకు పడిందని మనం అనుకుంటామండి కానీ రైతులకు మాత్రం వర్షం వ వస్తుంది అంటే ఎంత ఆనందం అండి
చాలా ఆనందం అండి వాళ్ళకి
వర్షం వస్తేనే కదండి బోరు బావులలో వాటర్ వస్తాయి అప్పుడు పంటకి మంచిగా పెట్టుకో కోవచ్చు
ఆ వర్షం వచ్చి వంకలు అవన్నీ పారితేనే కదండి అండి భూమిలోకి బాగా తంపు ఉండి వాటర్ అన్ని వస్తాయి బయటకి
ఆ మీరు చెప్పినట్లు బాగు మొక్కలకి పారితేనే అండి వాటర్ వచ్చేది బోర్ బావుస్ లల్లకి నీళ్ళు వచ్చేది అప్పుడే కదండీ మనకు రైతు పండించే ఆ వరి పంట మేము ఎప్పుడు చిన్నప్పుడు ఉండే ఉన్నప్పుడు వేసేవాళ్ళం అండి ఆ చెప్ చెప్పండి మీరు వేస్తారా అండి వరి పంట
ఆ మేము బాగా వేస్తామండి బీబీటీలు అని అవి వేసామండి మేము
అవునా అండి
ఆమ్ ఆ ఆ ఫస్ట్ వచ్చేసి నువ్వు మూడు ఎకరాలకి వేయాలంటే ఒక అర్ధ ఎకరాలు గోధుమలు తీసుకొని వచ్చి చల్లాలండి ఫస్ట్
గోధుమల అండి మరి అంటే గోధుమల ఆ ఓకే అండి
ఆ అవి చల్లాలండి అవి చల్లిన తర్వాత ఒక వన్ టూ వీక్స్ కి ఆ మొలకలు ఎత్తుతాయండి
అవునా
ఆ మొలకలెత్తి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక టూ మంత్స్ కి అవన్నీ కట్టలు కట్టలుగా కట్టాలండి ఒక చిన్న చిన్న కట్టలు కట్టలు
ఓహో అవునండి ఆ ఎప్పుడు ఎక్కడో నాట్లు వేయడం అం
ఆ ఆ అవన్నీ కట్ పెట్టిన తర్వాత మనం మామూలుగా ఇప్పుడు రెండు, మూడు ఎకరాలు పెట్టాలనుకున్నాం కదండీ పంట అక్కడ నువ్వు ఆ టాక్టర్ తో అవంతా సేద్యం చేయాలం డి ఫస్ట్ దున్నాల అండి అవి మా అవి వేసుకొని
ఆ డ్రాఫ్ట్ టైర్స్ కొంచెం వెండిలాగా అంటే ఎలా అంటే ఆ ఇనుములా బాగా ఉంటుంది కదా అండి
ఆ అవి సపరేట్ గా వేసుకోవాలండి దున్నుకోవడానికి ఫస్ట్ అవి వేసుకొని దున్ని ఆ దున్నాలండి ఈ దున్నిన తర్వాత దానికి వాటర్ పెట్టాలి ఆ వాటర్ పెట్టాలండి. ఆ తర్వాత ఒక పది ఇరవై మందిని కూలోలను పిలిచి ఆ కట్టలు కట్టలు కట్టింటామే అవి తీసి కొన్ని నాటిపిచ్చాలండి
అవునండి అదే నాట్లు వేయడం అని చెప్పి నాట్లు అవు నండి చాలా చాలా వాటరీ వాటరీగా ఉంటుంది నాట్లు వేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసు కుంటారండి పాపం
ఆ అంటే నాటు వేసేటప్పుడు ఇంక అంతే అండి చే పని చేయాలంటే మనం ఆ మనకి రావాలంటే ఏమ
అవునండి అదైతే నిజమండి
ఆ ఆ ఆ తర్వాత నాటు వేటి వేసిన తర్వాత మనం ఫస్ట్ నాటు వేసే ముందు పూజ చేస్తా అండి ఒక రాయి పెట్టి బీంబ్యాలు అవన్నీ తీసుకొని వచ్చి బెల్లం కొబ్బరి అవన్నీ కలిపి టెంకాయ కొడతామండి ఫస్ట్ పంట స్టార్ట్ చేసే ముందు
ఎవరైనా అంతే అండి పంట పంట వేసే ముందు గాని ఒక అదేమి బోరు వేసే టప్పుడు గాని ఫస్ట్ టెంకాయ కొట్టి ఒక ఒక రాయినే దేవుడిలాగా పూజించుకొని మనమే టెంకాయ కొట్టి అప్పుడు ప్రారంభిస్తామండి మనం ఏదైనా కూడా
అవునండి
అది అండి ఒక రైతు ఆ ఒక భూమి ఒక మట్టిని నమ్ముకొని బతకడం ఒక మట్టిని అలా చూడ్డం అనేది ఒక రైతు ఆ వాతావరణము అదంతా ఉచ్ అంతా ఒక రైతుకే తెలుసండి
అవునండి
ఉ చూడండి తను ఓ మట్టిని నమ్ముకుని ఉండేవాడంండి రైతు అంటే
అవునండి
అవునండి మేము కూడా అలానే చేస్తామండి ఏదైనా కూడా ఫస్ట్ ఒక అంటే దేవుడు మూల అని చెప్పి అక్ అక్కడే మేము ఏదైనా నాటి అప్పుడు స్టార్ట్ చేస్తామండి అంతా
ఆ అక్కడ నాటిన తర్వాత ఇప్పుడు మనం నాటేస్తాం కదండి ఆ తర్వాత ఒక టూ టూ త్రీ మంత్స్ కి మనకి ఏమన్నా పురుగులు అవన్నీ వస్తాయండి పెరిగే కొద్ది
అమ్మో వాటిలో కూడా పురుగులు అలా వస్తాయిండి
ఆ వస్తాయండి బాటికి మనం తష్
అవునండి ఆ వాటిలో నడవడానికి ఎలా అవుతుందని నాట్లు వేసిన తర్వాత ఎప్పుడు వాటర్
అవి గెనాలు ఉంటాయి కదండీ గెనాల్లో నడవాలండి
ఓహో అదేమంటారు గట్లు ఉన్నాయంటారు
ఆ ఆ
ఆ ఓకే అండి ఆ నాకు తెలుస అండి ఎందుకంటే చిన్నప్పుడు నేను చూసానండి
ఆ అక్కడ నడవాలండి ఈ గనాల్లో నడిసిన తర్వాత ఆ ఆ మనం
అవునండి వాటిలో ఆ వాటర్ లో ఏమో జలాలని ఉంటాయంట కదండి
ఆ ఉంటాయంండి అవన్నీ మనం చూసుకోవాలి మామూలే ఇంకా
అదే అదే కదండి రైతులు అన్నాక ఏమి చూసుకోకుండా పని చేేస్తారు అనేది
ఆ ఆ అది మందులు కొట్టిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కి మనకి పన్ట్ అనేది వస్తుందండి అప్పుడు ఆ అది ఒక సిక్స్ మంత్స్ పడతాదండి ఆ అవునండి అది మళ్ళీ ఉమ్ పంటను కోసిన తర్వాత మనం గోధుమలునే వస్తాయండి అవి ఒక టూ త్రీ డేస్ ఆ పెట్టాలండి
అవునండి గోధుమ్ అంటే మిషన్ కాడిస్తారా అండి గోధుమలన్నీ
ఆ అవునండి ఆరబెట్టి ఆరబెట్టి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాలండి డిపో అమిషన్ తీస్కెల్ తే అక్కడ ఆడిస్తారు అవి బియ్యం అనేవి వస్తాయి వాళ్ళు బియ్యం ని బాగా ఫిల్టర్ చేసి పాలిష్ చేస్తారండి
ఆ చూడండి రైతు ఆ అంత కష్టపడి అవన్నీ ఏమ్ ఏమ్ లేకుండా చేసి ఇచ్చి మనకి ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేదాకా చేసిదంత అంత రైతే అండి మనం మాత్రం సి ప్పులుగా కూర్చు పెట్టేసి తెచ్చుకొని తిని కొన్నిసార్లు ఎక్కువైన నప్పుడు వేస్ట్ చేసేస్తామండి
ఆ సరే అండి బాయ్
ఆ సరే అండి బాయ్ అండి
ఆ బాయండి ఉ